హలో హలో
వినిపిస్తుందా అండి.
హలో
హలో
ఆయిస్ సరిగ్గా రాలేదు
వినిపిస్తుందండి ఇప్పుడు
ఆ మీకు వినపడుతుందా
వినిపిస్తుంది
ఉ
మీరు గేమ్స్ ఆడే వాళ్ళ అండి మీ స్కూల్లో
అవునండి ఆడతుండే వాళ్ళం
మీదే మీక్ ఏ గేమ్ అం బాగా ఇష్టమండి.
నేను క్రికెట్ అంటే మాకు చాలా ఇష్టం
ఆ
ఉ
మీ స్కుల్ మీస్కులో ఆడే మేం మేము కోకో, కబడ్డీ ఇలానే ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం
ఉ
మీ స్కూల్లో పార్టిసిపేట్ చేస్తు గేమ్స్ లో
లేదండి తక్కువే ఎప్పుడో ఒకసారి చేసావాని
ఆఓ
ఉ
రోజు ఆడుతుంటారా అడి క్రికెట్ మీరు
స్కూల్లో ఉన్నప్పుడు ఆడుతుండే వాళ్ళము ఇప్పుడు టైం లేక ఆడ్డం లేదు.
అదొకటిే అడ వాాల మధ్య ఆడడం లేదా. డీ మీక్ క్రికెట్ లో ఎవరంటే బాగా ఇష్టం క్రికెట్లో
ఆ ఒక రాణి ఏం లేదండి అందరుూ ఎవరన్నా చూస్తుండ మీరు చూస్తుంటారా క్రికెట్
ఆ చూస్తాం కద
ఉ నీన్న చూసారా
ఆ చూసాం
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి మీకు అప్పుడే చెప్పినా అండి వైఫై కాల్ నీట్ గా చూసుకోండి అని.